హలో నమస్కారం అండి బాగున్నాండి
నమస్కారం అండి బాగున్నామ అండి మీరు బాగున్నార
మేం బాగున్నామండి ఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఖాళీగా ఉన్నాం మీరు
మేము ఖాళీగానే ఉన్నామండి
అవున
అవునండి అన్నట్టు పండుగలకుంతా షాపింగ్ అన్ని అయిపో పోయా అండి
ఆ ఇంకా లేదండి షాపింగ్ ఇంకా అవలేదు అండి మీది అయిపోయిందా
ఆ అయిపోయిందండి అన్నట్టు మీ మీ చుట్టూ చుట్టటు పరిసరాల్లో పండుగలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారండి
ఆ మా చుట్టూ మేము మా ఊరిలో చాలా బాగా చేసుకుంటాం అండి ప్రతి ఒక్క పడుగ హలో అవును ముందుగానే అన్ని పనులు చేసుకుంటాము ఆ అంటే ఇంకా హౌస్ క్లీనింగ్ పెద్ద పండుగలు అట్లా వస్తే ఆ ఇల్లు అంత నీటిగా పరిశుభ్రంగా పెట్టుకొని ఇలా అంతా ముందుగానే సిద్ధం చేసుకుంటామండి పండక్కి
అవును మేము కూడా అంతే అండి ముందుగా మొత్తం ఇల్లు అన్ని కడుక్కొని అంతా క్లీన్ గా పెట్టుకొని దేవునికి కావాల్సిన ముందుగా తెచ్చుకొని అన్నట్టు మీరు బాగా స్వీట్స్ అంట పిండి వంటలు అంట అలా బాగా చేసు కుంటారా అండి
ఆ పండగకి చేసుకుంటామండి మా ప్రతి పండక్కి కి మేం స్వీట్ లాగా అంటే ఓలీగా చేసుకుంటాం అండి మా సైడ్ ఫేమస్ అది అ ప్రతి పండక్కి ఒలిగ చేసు కుంటాం అండి ఇంకా వెరైటీ ఫుడ్ చెక్ కూడా చేసుకుంటా ఉంటాం అండి ఇంకా పండగ అంటేనే ఫుడ్ కదండి
అవునండి రకరకాలు పిండి వంటలు ముందు నుంచే పిండి వంటలు చేస్తుంటాము మేం కూడా పండగ కావాల్సినవన్నీ ఆ రోజు ఏదన్న స్వీట్ చేసుకొని రైస్ అంటా అన్ని దేవునికి పెట్టు కొని మేము కూడా అంత బాగా
ఆ తర్వాత తింటామండి మేము కూడా దేవుణ్ణి పూజించుకొని తినేస్తామండి బాగుంటుంది పండగలు అంటేనే చాలా ఆనందం కదండి ఆ కలుస్తుంటాం అండి ఇంట్లో పూజ చేసుకుని అంత అయిపోయిన తర్వాత బంధువులు ఇంటికి వెళ్తూ ఉంటాము అలా అందరినీ కలుస్తూ ఉంటాం ఇంకా పడుగ అంటేనే అది కదండి అందరినీ కలసడం మాది సంతోషంగా ఉండడం మీరు అండి మీరు ఎట్లా చేసుకుంటారు
ఆ మేము కూడా అం తే అండి చుట్టాలందరూ కలిసి చాలా మటుకు ఫ్యామిలీ అన్నా ఒకచోట కలిసి చేసుకోవడానికి ట్రై చేసినాము ఒకవేళ కుదరలేదంటే మేమ అంతా ప్చ్ ఒక ఎక్కడన్నా ఒక ప్లేస్ లో కలవడానికో అలా అయినా ట్రై చేసి పిల్లలకి ఎందుకంటే మనం పిల్లలకి కూడా చెప్పాలి కదండి
అవునవునండి అవన్నీ పిల్లలకి కూడా చెప్ప చెప్పడం చాలా ముఖ్యమైన
అవునండి
అవునండి మీకి ఫేవరెట్ ఫెస్టివల్ అలా ఏమన్నా ఉందా అండి మీ మీ పండగలో ఏది బాగా సెలబ్రేట్ చేసుకుంటారు లేకపోతే అంటే మీరు స్పెషల్ గా ఏదన్నా పండుగలు చేసుకుంటారా
ఆ నాకు దీపావళి అంటే బాగా ఇష్టం అండి బాగా అంటే ఇట్లా అలా అలా ఏం కాదండి బాగా దీపాలు పెట్టుకుంటాం అనేసి మనం అంతా చుట్టూ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కదండి రోజు అలా శుభ్రం చేసుకొని దీపాలు ఆ లైటింగ్స్ కి ఆ చీకటిలో ఆ లైటింగ్స్ కి నాకు బాగా అనిపిస్తుంది కదండి
అవున్లేండి ఇంటి చుట్టూ అంతా పెట్టినా కూడా అది చాలా బాగుంటుంది ఇంటికే కల వస్తుంది
కలా వస్తుంది నేను మరి అలా నాకు క్రాకర్స్ అవేం పెద్ద ఇంట్రెస్ట్ లేదండి దీపాలు పెట్టుకొని బాగు నాకు బాగా నచ్చుదని ఆ పండుగ పిల్లలకు పెద్ద అందరు బాగా ఎంజాయ్ చేస్తారని నాకు అనిపిస్తుంది
అవునవునండి బాగా బాగుంటుంది చాలా
ఉమ్
ఆ ఇంగా చిన్న పిల్లులకి దీపావళి అంటే ఎన్ని టపాకాయలు ఇంకేవి కదండి ఇంకా వాళ్ళ సంతోషం కోసం ఏదో చేస్తారా అండి ఏమన్నా కాల్చడం అలా
అంటే లేదండి మేమైతే ఇప్పుడు అంటే అప్పట్లో మనకి పెద్దలు నేర్పించారు కదండి మీర్ లావన్నీ పొల్యూషన్ ఎక్కువ ఉండేది చేయకూడదు ఇప్పుడు ఆల్రెడీ ఎన్విరాన్మెంట్ చాలా డ్యామేజ్ అయిపోంది పోతుంది కదా ఏ పండుగ అయినా గూడా వాళ్ళలకు ఇప్పుడు
కూడా అయితే కొంచెం పొల్యూషన్ తగ్గిస్త అన్నమాట
అవును అంటేం చేయాలి కదండి ఇప్పుడు అంతా ఇక్కడ మనం చాలా ఇది అయిపోతున్నాం కదా ఈ కాబట్టి మళ్ళీ పిల్లల కన్నా మనం ముందు లాంటివి అన్ని ఇప్పుడు మనం కూడా మారాల్సి వస్తుంది పిల్లల వల్ల
అవునవును అంటే ఇంకా ఫ్యూచర్ జనరేషన్ గూడా ఇప్పుడా ఇట్లనే ఈ ఇంత పొల్యూషన్ గా అయిపోతే ఇంకా మనం జీవించడం గూడా కష్టం కదా
కష్టం అయిపోతుంది అందుకే మనం బాగా కొంచెం నేర్పిస్తే మనం ఫస్ట్ మార్ తే
అవునండి
వాళ్ళు మారతారనేది నా ఉద్దేశం అందుకే పండుగలు గూడా ఖచ్చితంగా చేసుకోవాలండి అందరూ అప్పుడే ఇట్లా కొన్ని ఉన్నాయి అనేది తే మనము గుర్తు పెట్టుకుంటాము మనకు మన పెద్దలు చెప్పలా మనము అట్లా చేస్తూ పో తే వాళ్ళు ఉంచేసుకుంటారండి మనము ఇప్పుడు లేదు లే అది ఇది ఉంటే అట్లే మర్చిపోతావు అది ఏ పండుగ అయినా ఎవరు ఎలా జేసు కున్నా గూడా ఏదో రకంగా చేసుకోవాలినేది నా ఉద్దేశం
అది కరెక్టే అండి అలా చ అలా అందరము కలిసి చేసుకోవాల ఇంకా ఎంత కుదిరితే అంత వీలైతే మన సొంత ఊర్లకి వెళ్ళి చేసుకోవడం కూడా చాలా మంచిదండి అప్పుడే కదా పిల్లలకన్ని తెలుస్తుంది మనం కూడా బాగా
అండి పిల్లల వరకు ఏమండి మీరు అన్నట్టు సొంత ఊరు అంటే ఫస్ట్ మనమే మర్చిపోయామండి
అవునండి సొంత ఊరు ఆ అలా యెళ్ళి చేసుకుంటే కూడా మన పని ఏదైనా ట్రేస్ ఫుల్ లైఫ్ ఉన్నా కూడా కొంచెం రిలాక్సేషన్ దొరుకుతుంది ఆ పండగల వల్ల అన్నా
అలా సొంత ఊర్ళ కెళ్ళి చేసు కుంటే బాగుంటుంది ఇంకా మీరు సంక్రాంతి ఇలా ముగ్గులు వేస్తారు కదా ఇలా మీకు ఇంట్రెస్ట్ ఏనా అండి ముగ్గు
అవునండి ఆ మెమరీస్ అన్ని గుర్తొస్తాయి చాలా బాగా మేము ముగ్గులు వేసుకుంటాము గొబ్బెమ్మలు పెట్టడము మా సైడ్ కూడా అలా బాగా చేస్తామండి ముందు రోజే బాగా కల్లాపు చల్లి ముగ్గు వేసేయడము గొబ్బెమ్మలు పెట్టడము
అవునండి మేము గూడా అలా ముందుగానే జేసేసు కుంటాం ఎందుకంటే మార్నింగ్ అయితే వర్క్ ఉంటుంది కదా పక్క ఇంట్లో అందుకని ముందుగాని మంచి రాత్రి అయ్యేసరికి ముగ్గులన్నీ వేసేసుకుంటాము ఇంకా అందరం కలిసి ముగ్గులు యేస్తా ఉంటామండి చాలా బాగుంటుంది కదా మీరు ఎలా మీరు ఎప్పుడైనా అలా పోటీలకి అలా యెళ్ళారా పండగప్పుడు
మేము పోటీలకైతే ఎప్పుడు వెళ్ళలేదండి కానీ మా ఇంటి వరకు మేము బాగా వేసు కొని అలా మేము ఆ వేయగలనండి మరి పోటీకి తగ్గట్టు కాక కుండా బాగా వేస్తాను రంగులని బాగా రుద్ది మాకు ఆనందంగా మనసు ఆనందంగా కలిగేటట్టు ముగ్గు లేసుకొని ఉంటామంతే
అవునులేండి అలా ముగ్గులు యేసినా కూడా అది ఒక మంచిగా వస్తది ఒక ఆనంద
అవునండి ఆ అందుకనేసి మేమ్ అలా ప్రతిపండకి కానీ సంక్రాంతి అంటేనె. ముగ్గులు
ముగ్గుల్ పండుగ కాబట్టి అవునండి ఇంక రెండు రోజులు బాగ ఫుల్ హడావి కొత్తగా ముగ్గులన్నీ వండడం మూడ్ రోజుల పండుగ కదా ఈ కొంచెం ఎక్కువ రోజులు ఉన్నట్టుంటుంది పండగ కూడ మీ
ఇగ అంతే ఇంగో ఆ మేమైతే మా ఊర్లో వినాయక్ చవితి కూడ చాల బాగా చేసుకుంటాం అండి మీరు కూడా ఎలా చేసు
ఆ మేము కూడ బాగా చేసుకుందామండి ఇంట్లో విగ్రహం పెట్టుకొని సాయంత్రం వరకు ఉంచుకొని సాయంత్రం ఇచ్చేసి మరి నిమర్జనం అప్పుడు కూడ మేము చాల బాగ ఎంజాయ్ చేస్తామ అండి అంటే నిమర్జనం అప్పుడు అన్ని వస్తుంటాయి కదండి వెరైటీ వెరైటీ టి వినాయకుల్లు అలా వెళ్ళి చూసే వాళ్ళం అండి అదిొ ఒక ఎంజాయ్మెంట్ గా చూసే వాళ్ళ
అవునండి అ ఆ పండగ కూడా అసలుమనిస్త అతే ఎంత మారిపోయింది కదండి ముందు
అవునండి అవును పెడుతున్నారు ఇంక డ్యాన్స్ వే తేంగా అక్కడ అసలు చూడ్లేమండి అంతగా వేస్తనే ఉంటారు బాగాఎంజాయ్ చేస్తారు మెయిన్లీ
మేమ్ కూడ మా ఊర్లో చాల బా పెద్ద వినాయకుడ్ని పెట్టి ఐదు రోజులు నిష్టగా పూజించి ప్రసాదాలు చేసి పనిపించి చాల బాగ పెద్ద పండుగ ఊరి పండుగ వేడుకలాగ చేసుకుంటామండి ఆ పండుగని మాత్రం మేము అం
అవునా అండి అలా అంత బాగ సెలబ్రేట్ చేసుకుంటే కూడ చాలా
అలా అవునండి ఆ పండగప్పుడు మనకి ఊరంతా ఏకమైనట్టు అనిపిస్తు
అవున్ అవుని ఆ అలా ఏకమైనప్పుడు కూడ అందరితో కలిసిమెలిసి ఉండొచ్చు ఇలా పండగలు వచ్చినప్ అప్పుడే కదండి అందరినీ కలిసి అందరితో మనం మాట్లాడి మంచిగ సాగేది ముందు కూడా
అవునండి అప్పుడే బంధాలు ఇ పెద్దవాళ్ళు పండుగలనేవి పెట్టడము బంధాలు బందు త్వాలు పెంచుకోవడానికె అనిపిస్తదడి నాకు అందుకే మనం ఖచ్చితంగా చేసుకోవాలండి పండుగలు
అవును అల పెంచుకుంటేనే కదండి అందరికి కూడ ఓహో వీళ్ళు మన బంధువుల అని కూడ తెలిసేది కూడ ఆ
ఇప్పుడన్ని మాన మానవత్వ విలువలు పెంచుకోవాలండి ఇప్పుడు మన జెన్రేషన్ లో కానీ ఏదైన కానీ
అవునండి అల పెంచుకుంటేనే చాల బావుంటుంది ఇంకేం సెలబ్రేట్ చేసు కుంటారండి మీరు మేమయితే దసరా కూడ బాగ సెలబ్రేట్ చేసుకుంటాం అండి రోజు గుడికి వెళ్ళడము ఆ నవరాత్రులు అ నవరాత్రులు ఆ మ మా ఇంటి దెగ్గర గుడిలో కూడ చాలా బాగ అలంకారం చేశారండి తొమ్మిది రోజులు తొమ్మిది రకాలుగా అలంకర ణ చేశరు చాల బా
అవునండి నేను కూడ చాలా ప్ర కుదిరినంత వర కు గుళ్లకు వెళ్లి అమ్మవారు బాగా డెకరేషన్ అంతా బాగ చేస్తారు కదా మనసక్కడ బా అనిపిస్త స్తుంది స్త్రీ శక్తిని పూజించడము అంత బాగ అనిపిస్తది న నాకే కుదిరితే కూడా నేను ఇంట్లో కూడ బాగ అట్లా ఎవరైన పిల్లలు ఉన్నా వాళ్ళని రెడీ చేయడము అట్ల కూడ నాకు బాగ ఇష్టం అండి మనల్ని కూడ మనం దసరా అంటే అంతే కదండి స్త్రీ శక్తి కదా మనల్ని కూడ మనము బాగా నాకు అనిపిస్తదండి అప్పుడు బా మనల్ని మనము మోటివేట్ చేసుకోవాలి అని
అవునవునండి అలా చేసుకుంటే మేము కూడ గుడికెళ్ళొస్తే చాన ప్రశాంతతగా ఉంటుంది, వెళ్ళ వచ్చినప్పుడు కూడా ఇంకా అక్కడ మంచిగా ప్రసాదాలు కూడా పెడ్తారండి, అవి రోజు తినీ వీరు రోజు ఒక వెరైటీ వేడ్
అవునండి అంతే పండగలంటేనే ఆనందము. ప్రసాదము అన్ని కలిస్తేనే కదా. అవునండి చాలా మంచిగా అనిపించిందండి, మిక్ మీతో మాట్లాడం కూడా ధన్యవాదాలండి.
థాంక్యూ అండి.
థ్యాంక్యూ అండి, బాయ్ అండి.